తో ఆ బాగున్నా నువ్వెలా ఉన్నావు
నేను బాగున్నా ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు
నేనా కొంచెం పండగ హడావుడి కదా బిజీగా ఉన్నా హ్మ్మ్ పండగ వస్తుంది కదా మాది
ఆ రంజాన్ వస్తుందిగా ఉంటున్నావా ఉపవాసాలు అవి
ఆ ఉంటున్నాం హ్మ్మ్
కాలం ఆయన ఎట్లా ఉన్నారు ఎండలు బాగా కొడుతున్నాయి కదా
అవును ఎండాకాలం బాగా ఉంది ఈ శారి తొందరగానే వచ్చేసింది ఎండాకాలం
ఆ ఈసారి ఏంటో ఎండలు చాలా ఫిబ్రవరి నెలలోనే వచ్చేసాయి బాగా
ఇ
ఎండలు బాగా వచ్చే సై ఒకసారి తొందరగా ఫిబ్రవరి అవ్వగానే ఎప్పుడు మార్చ అయ్యాకో కొంచెం అట్లా వచ్చాయి
ఆ
ఇప్పుడే ఆ స్లేపర్లో పడుతున్నట్టు పడుతున్నాయి ఎండలు
అ ఆ మాకు కూడా అంతే పడుతున్నాయి హ్మ్మ్
ఏం వండుతున్నావు పండక్కిస్త
పండక్క ఆ ఏం వండుతున్నావ్ బిర్యానీి వండు తాను సేమ అల ఇదిగా అ వేంచి అప్పుడు వండుతాం అయి వాటి మీద ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అయి అన్నీ ఏసి వండుతాం ఇకా బిర్యానీయితే
పండక్కి
హ దమ్ బిర్యాణి వండుతా అని
బిర్యాని మీరు ఎలా వండుతారు బి ఏమీ
బిర్యానీ ఆ చికెను బాగా కడిగి
ఆ
దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం చిన్న ఉల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి అయన్నీ వేసి కలిపి వుంచుతా పెరుగు
పేస్ట్ ముందే పట్టించి పెడతారా
ఆ ధనియాల పొడి నేనే చేసుకుంటా ధనియాల పొడి ఇంట్లో బయట కొనను
ఆ మీరే చేసు
ఉమ్ నేను మసాలాలన్నీ నేను చేసుకుంటా అవును మేడం బయట ఏం తెప్పియ్యను మసాలాలు
అందుకే బిర్యానికి అంత రుచి అచి
అంత టేస్ట్ వచ్చిద్ది ఇంకాయన్నీ ఏసీ ఇంకా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు గరం మసాలా దినుసులు ఉంటాయిగా లవంగాలు చెక్క యలక్కాయిలు అయి అన్నీ ఫ్రై చేసి ఈ తర్వాతి చికెన్ కూడా వేసి
దమ్ పెట్టేస్తావ బాస్మతి రైస్ వాడతార మామూలు రైస్ ఏనా
బాస్మతి రైస్ ఏ వాడతా పండగలకి ఆటికి అయితే బాస్ మతి మామూలుగా అయితే నార్మల్ రైస్ సొంత ఎప్పుడైనా ఇంట్లో ఉండట్టయితే
ఆ బాస్మతి వేస్తే బిర్యానీ బాగా టేస్ట్ వచ్చిద్ది కదా ఇంగ నార్మల్ రైస్ ఏ ఎంత మసాల లే వేసినా అంత టేస్ట్ రాదు
అదే అవును కాని అప్పుడప్పుడు చేసుకోడానికి బాగుంటది మామూలుగా సుకో కూడా బాగానే ఉంటది ఎప్పుడైనా చేసుకోవచ్చు
ఆ అవునవును నేను కూడా అప్పుడప్పుడు చేస్తా ఆ మేమా మేము నాకు దమ్ జేయడం రాదు నార్మల్ నేను మామూలు బిర్యానీ రైస్ సండేసి ఇంకా కూర చేేసుకుంటాం బగారా రైస్ తర్రదా
ఆ అట్లాగా అది బాగుంటాది భగవా రే స
ఆ
హమ్
మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అసలా నాక ఏమో చేయడంద అద సరికా
అయ్యో ఈసారి పండగకు వచ్చి థ్యాం యయు
ఆ ఖచ్చితంగా అయితే హహహ వచ్చేస్తాం వచ్చేస్తాం
బిర్యానీ టేస్ట్ చేయడాంటే అేడి ఏం చేస్తున్నారు మీ పిల్లలు
ఏం లేదు కలియే ఇపుడే వచ్చారు ట్యూషన్ కు ఎల్లి హమ్ ఇంకా కూర్చొని నొప్పులు పడతారు కాసేపు హమ్
కంపులో ఏమన్నా వస్తారా
ఆ ఏమల్ ఎల్లాలి అనుకుంటునం అక్కడికైనా వెళ్దామని వైజాగ్ అరకు అటువైపు హమ్ మీరు మీరేం ప్లాన్ చేశారు సెలవలకి
మేము అదే ఊరి పేరులో హ్మిహ ఏదైనా చల్లం ప్రాంతానికి కానీ కొండ ప్రాంతాలకు కానీ వెళ్దామని
ఆ అదేలేండి ఈ వేసవి కాలంలో ఇంకా అయ్యే బాగుంటాయి ఇంకా
ఆ అవును హమ్
అక్కడ వెళ్తే ఇంకా మళ్ళీ రాబుద్ధి కాది ఇక్కడికి అంటే ఎండ తట్టుకోలేము ఇంకా కానీ కొని రోజులు చప్పించుకోవడమే అట్లా ప్రశాంతంగా ఉందిద్ది
అవును పిల్లలకి ఏమన్నా క్లాసు క పిల్లలకి ఏమన్నా క్లాస్ డ్యాన్సు అలాంటివి ఏమన్నా నేర్పిస్తున్నారా
ఆ మా అబ్బాయి స్కేటింగ్ ఎల్తాడు ఆ అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిద్ది రోజు ఆ పిల్లలకి బ్యూటీ సెట్ తక్కువే నేను చెప్పకపోయినా వాళ్ళు చేసేస్తారు
గేమ్సూ స్పోర్ట్స్ సు అవి కూడా ఉంటే
ఆ ఎక్కడ మనప్పుడు ఎన్ని ఉండేవో ఇప్పుడు పాపం పిల్లలకి చదువు చదువు చదువు ఆ
ఆ అవును పొద్దున్న వెళ్తే పాప ప రాత్రికి వస్తారు
పాపం పిల్లలకి మనప్పుడైతే అసలు మనకి చదువుతో ఎంత చదువు ఉంటే అంత ఆటలు కూడా ఉండేవి ఆ
రావడం ఆ ఫోన్లు పట్టుకొని కూర్చోడం
ఆ కనీసం ఫోన్ లో అయినా కొంచెం మంచి గేమ్లు ఆడతారా అంటే అవన్నీ స్ట్రెస్ వచ్చే గేమ్లు పోయేవి కాదు
మ్మ్ అంతా వైలెన్స్ వయోలెన్స్ ఐ
అవును ఇప్పుడంతా అసలేంటర్ జనాలకి అట్లా పట్టింది సినిమాలు కూడా అసలు ఇంతక ముందు మనం చిన్నపుడు సినిమాలు ఎంత బావుండేవో చూస్తే ఇంకా ఇంకా చూడాల అనిపించే ఇప్పుడు అన్నిీ కొట్టుకోవడాలు చంపుకోవడాాల అన్నిీ అయ్యే
అవును ఏదైనా చూద్దాం ఒక మంచి సినిమా అంటేనే ఉండదు
అవును ఇప్పుడు అసలు ఏం లేవు ఎంత ఎంతో ఎత్తుక్కుంటే ఎక్కడో దొరుకుతుంది
ఆ అంతే మ్మ్
మనప్పుడు అసలు చాలా బాగుండేది సంవచ్ ఒకటి వచ్చినా గాని బాగుండేది అది చాలా సంవత్సరాలు చూసే అంత బా అలా ఉండేది
మ్
అట్లా లేవు ఒకసారి చూస్తే అమ్మో అన్నట్టున్నాయి సినిమాలు
మ్
ఇంకేంటి విశేషాలు
ఏమున్నాయి ఇంకా ఏమిీ లేవు చెప్పాలి
ఏం చే పొద్దు నుంచి ఏం చేసావు
ఇయాళ పొద్దు నుంచి ఏమి ఉన్నాయి ఇంట్లో పనులు చేసుకోవడం పని అయ్యాక కాసేపు టివి జోర్డన్ కాసేపు ఎమన్నా మి షన్ కుతా టైలరింగ్ చేస్తా నేను
అవునా
మ్ అంటే బయటి కొట్న్నాము మా ఇంట్ వరకు నేను కొ
చాలు మనయ్ మన చాలు
మ్ ఇంకా అదే సరిపోద్ది టైం పాస్ నాకు ఇ కొంచెం టైమ్ ఉంటె కాసేపు టీవీ చూస్తాము
ఆ విజ శెటి అనుమాట
మ్ అవును
అంతే ఇప్పట్లోనే ఉండాలి లే
మ్ ఎం చేస్తున్నావ్
ఏం లేదు కాలేయే ఇప్పుడే వచ్చారు పిల్లలు చూస్తున్నా, ఇంకా వాళ్ళకి ఇంకాస ఆగితే అన్నం పది
అన్న వేనా
పాతి
ఆ
మ్ వచ్చారు మా పిల్లలు వాలు చేయడానికి ఇంకా
మ్ హు
అసల్ వినర్ మాట చెప్పగానేే
మ్ ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు ఎవరూ ఇనట్లేదు
నిజమే అసలు మన అప్పుడ అయితే మన అమ్మ నాన్న మనం చాలా ప ప్పుడే వాళ్ళం మ్మ్ కట్టేసే వాళ్ళు అప్పట్లో మనల్ని కదా
మ్మ్ ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారంటే అడగుయపడతారు
అవును వాళ్ళకి మనం భయపడాలి తిరిగి
మ్మ్
ఏం విశేషాలు ఇంకా ఏం ఉండవు కొత్త కొత్త రెసిపీలు ఈ మధ్య
ఈ మధ్య ఏం వండలేదు ఎండాకాలం కదా పచ్చళ్ళు ఏమన్నా పడదామా వడియాలు ఏమన్నా పడదామా అని ఆలోచిస్తున్నా
ఆ వడియాలు అవన్నీ బాగా వేసుకోవచ్చు ఈ కాలంలోనే కదా
మ్మ్
మ్మ్ మా చిన్నప్పుడు నేను మా అమ్మ కలిసి తెగబట్టే వాళ్ళం ఒడియాలు పొద్దు పొద్దున్న లేచి గబ్బ గబ్బ పైకి వెళ్ళి ఎండలో ఇప్పుడు అసలు తీరికే దొరకట్లా
పెడదామ అనుకుంటున్నా సగ్గుగుడి ఏ బియ్యం వడయాలు బియ్యం వడియాలు
ఆ వచ్చా మీకు ఎట్లా బెట్టాలో ఒడియాలు
ఆ
మ్మ్
రాకపోతే ఫోన్ లో వత్తాయిగా ఫోన్ లో చూసి పెట్టేయడమే
ఆ అదొకటి ఉంది గాదా ఇప్పుడు జనాలకి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలా బెనిఫిట్ అవుతున్నాయి ఎన్న కావాలంటే చక్క క్కన కొట్టేసుకోవడం ఇంక పెట్టేసుకోవడం
మ్మ్ అదే
అ
ఆ ఆ అవ్వాలి ఇంకా లేదు అవలే
మ్మ్ అన్నమా లేకపోతే టిఫిన్ ఆ
బీరకాయ కూర ఆ తింటారు ఇంకా వోంద్యకా ఏం చేస్తారు తిన్న
అంతే ఒండేసాకి ఇంకా వళ్ళం జాస్తతి స్తారు అంటావా మ్మ్ సరే అయితే కాలి గా ఉన్నపుడు
ఆ ఆ సరే సరే అయితే బాయ్